హలో
హలో
ఆ అభి ఎలా ఉన్నావ్
ఆ మమతా బాగానే ఉన్నా నువ్వు ఎలా ఉన్నావు.
బాగ్ న్నా తిన్నావా
ఆ తిన్నాను మీరు తిన్నారా నమ్ేం తిన్నారా
హలో
హలో వినిపిస్తుందా ఇప్పుడు
విస్తుంది
అక్క ఏ మ కి గ కస ఏ ఇంకా ఏం లేదు చెప్పాలి ఏంటంటి విశేషాలు
ఉంటది ఇప్పుడు ఏముంటది అట్లా సంబంధాలు చూస్తున్నారు నీకు చూస్తున్నారమ్మాని
ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుంది కదా
అవును సరే గాని నకు అబాయ్య వాడు ఎలా ఉండాలి అనుకుంటున్నావో చెప్ప ఓహ
నాకు కాబోయేవాడు కొంచెం అందంగా తెల్లగా కొంచెం పొడావుగా ఇంకా నన్ను బాగా అర్ధం చేసుకొని వాళ్ళ అమ్మని నన్ను మంచిగా చూసుకుంటూ ఉంటే చాలు ఈజీగా బ్రతికేస్తాం
చాలా పెద్దగానే ఉన్నా ఇక అందంగా తెల్లగా అంటున్నావు అ అందంగా తెల్లగా అంటున్నాం ఇ నీకంటే తెలగా ఉంట ఓకేనా
ఆ నాకంటే తెిల్లనే ఉండాలి
అలా అయితే నిేు తక్కువంచి చూస్తారు కదా బాగోదు కదా
అలా ఏం లేదు అదే చెప్తున్నా కదా అర్థం చేసుకు కని ఉంటే చాలా మంచిగా చూసుకుంటా నేను కూడా
సరే అందం గురించి ఓకే కానీ మరి జాబ్ ఏం చేస్త ండాలి శాలరీ ఎంత ండాలనుకుంటున్నాను
సెలరి ఇ మినిమం ముప్పై వేలు నలభై వేలు ఉండాలి ఎందుకంటే పది వేలకి నాక షాపింగ్ కావాలి కదా
అమ్మ చాలా పెద్ద ప్లానింగ్
అంతే కదా కొంచెం నాకు షాపింగ్ అంటే పిచ్చి వస్త్రాలు చాలా ఇష్టం నాకు ఇంకా కమ్మలు అవన్నీ చాలా ఇష్టం సో
అన్ని మీ ఆయననే కొనియ్యాల నువ్వు జాబ్ చేయవ మరి
నేను కూడా చిన్నగా జాబ్ చేసుకుంటూ ఉంటా లె
ఆహా డబ్బులతో కొనుక్కో మరి అనేవి సేవింగ్స్ లో పెట్టేయండి
హా అలాగే చెయ్యాలి ఇంకా సరే కని నా విశేషాలు అయిపోయాయి ఇంక నువ్ చెప్పు నీకు ఎలా కావాలి
నాకేమ్ ఇంక ఏముంటది సింపుల్గా నాకంటే కొంచెం హైట్ ఉండాలి నాలాగె బట్ట పొడుగ్గా ఉండాలి బాగ మాట్లాడాలి అందరికి తో బాగుండాలి ఒక చిన్న జాబ్ చేస్తూ చిన్న కుటుంబం హప్పీగా ఆనందంగా ఉంటె సరి పోతున్
ఆహా చాల బాగానే చెప్పావు ఇద్దరు అలా బక్కగా ఉంటె ఎలా
ఉమ్ నేను బక్క తనూ బ చక్కగా ఉంటేనే బాగుంటది తోతదిగదా
ఎమ్ బహ
ఉమ్
ఎ రే ఇంకా ఏం జాబ్ చేసి ఉండాలి
ఇంటికి వెళ్ళాలి వం పట్టాలు ఏమైనా చెప్తావ ఏమైనా వంట ఆటలులు వచ్చా నీకు
హా వంటల వంటల విషయానికి వస్తే అదొక పెద్ద టాస్క్ చేస్తాను బానే వంటలు చేస్తాను కానీ కొంచెం ప్రతిరోజు నేనే అంటే చెయ్యడం అవ్వదు సో మా ఆయనకి చేపిస్తా అప్పుడప్పుడు
సరే సరే నాకైతే అసలుకి వంటనే వంటె రాదు నేనైతే నిన్నే అడుగుతను ఇక నువ్వే చెప్పాలి అన్నీ
ఆ నేను చెప్తాను కాని పెళ్లిి చూపుల్లోనే అడుగుతా మా ఆయనకి వంట చేయడం వచ్చా రాదా అని
అసలు నువ్వు అడిగే క్వషన్ కి ఆ పెళ్ళికొడుకు అక్కడ నుంచి అ అక్కడే పరారయిపోతాడు ఆ పెళ్లి చూపులకి ఓకే చెప్పేదని చెప్పాడు
ఇప్పటి పాలంలో అలాం లేదు ఇప్పటి కాలంలో అందరూ చేస్తున్నారు పురుషులు ఆడవాళ్ళు ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు
భలే చెప్తున్నావసలు చూద్దాం ఎలా ఉంటది ఏం జరుగుతది అనుకున్నటు వస్తారో రారో
ఆ అంతే చూడాలి ఇంక ఏం జరుగుతుందో
హమ్ వంట విషయంలో అయితే నాకు హెల్ప్ చే అసలు నాకు వంటనే రాదు అత్తారింటికి వెళ్తే అదే చూస్తారు
మనక ఎందుకు యూట్యూబ్ అనేది ఉంది కదా అన్ని దాంట్లో చెప్తున్నారు అసలు ఏం రా వచ్చినా రాకున్నా అన్ని దాంట్లో చూసి నేర్చుకోవడమే
ఒకసారి ఇలానే యూట్యూబ్ లో చూసి చేస్త తే గిన్నెంత మాడిపోయింది తెలుస
అయ్యయ్యో పెద్ద మంట పైన పెట్టద్దు ఎప్పుడైనా చిన్న మంట పైన పెట్టాలి
చిన్నమంట పైన పెట్టాను కాని కలపడం మర్చిపోయాను అది మాడిపోయింది ఇల్లంతా మాడువాసనతో నిండిపోయింది మా వాళ్ళు తిట్టేసారు నన్ను
అయ్యయ్యో అలా చేస్తూ చేస్తూనే ఉ చేస్తూ చేస్తూ ఉంటూనే అవి వస్తాయి ఏం కాదులే
చేయాలి
హమ్
ఇంకేంటి మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంట ఎవరికైనా పెళ్ళిళ్ళ అయ్యాయా ఒక్కరు కూడా ఫోన్ చేయట్లేదు నీకేమైనా జేశార
హా తను ఉంది కద మంజూష ఆమె గుర్తుందా
ఆహ గుడుతుంది తెల్లగ బాగా పొగరుగా ఉండేదిగా నువ్వేగా అనేది బల్ప ఎక్ ఎక్కువ అని తనేగ
ఆహా అవున అవును అప్పటి రోజులు గుర్తొస్తే నవ్వొస్తుంది
తనకి పెళ్లి ఫిక్స్ అయ్యందా
ఆల్రెడీ మూడు పిల్లలు ఉన్నారు
అయ్యా అవునా పెళ్ళికే పిలవలేదే అది
అయ్యో పిలవడం మర్చిపోయిందేమో కనీ ముగ్గురు పిల్లలు ఉన్నారంట
ముగ్గురు పిల్లలు పూట్టేశార అప్పుడే దొంగది నాకు చెప్పనే చెప్ప పలేదు అప్పుడ ముగ్గురు పిల్లల్ని కూడా కానేసింది
పెళ్ళ అయిపోయిన తర్వాత ఎవరి లైఫ్ ఆాలది కదా బిజీగ ఉంటారు అంతే ఉంటాది ఇంక
ఒక విషయం తెలిసింది మన ఫ్రెండ్ వైష ఇ ప్రెగ్నెంట్ అంట నిజమేన
వైష్ణవి ప్రెగ్నెంట్ ఇప్పుడు నై మార్చ్ కద అయితే తొమ్మిదో నెల నడుస్తుంది
అవునా శ్రీమంతం అయిందా మరి
ఆ శ్రీమంతం కూడా బాగా చేశారు వాళ్ళు
ఒ అవునా వెళ్ళావ మరిను
నేను శీమంతానికి వెళ్ళలేదు కనీ నార్మల్గా ఆమెను చూడ్డానికి వెళ్ళాను చాలా మంచి అనిపిస్తుంది అసలు ఆ మనిషి ఉంది మంచిగా ఫ్రూట్స్ తింటుందంట ఆరో ఆరోగ్య ముఖ్యంగా చాలా మంచిష ఉంది
అవునా బేబీ బాగుంది అంటన హాస్పిటల్కెళ్తుందంటానా చెకప్స్కి
ఆ యెళ్తుందంట స్కానింగ్ ఎక్స్పీస్
అవునా డెలివరీ ఎప్పుడు అంత ఏమైనా చెప్పిందా
ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే ఉంటదంట ఇప్పుడు తొమ్మిదోళ్ళ ఎలా అంటే చేసేస్తారు కదా
ఒకవేళ ఎవరైనా పుడితే మనం కలిసి వెళ్ళి చూసేసొద్దాం ఏమంటావ్
ఆ ఓకే ఓకే
నీకు వీలున్నప్పుడు ఒకసారి ఒక కాల్ చేయు నేను చెప్తాను కలిసి వెళ్ళి చూసేసొద్దాం
ఆ ఓకే ఓకే తప్పకుండా జెప్తాను తప్పకుండా వెళ్ళి కలిసేసి వద్దాం అప్పటి జ్ఞాపకాాలన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం
తప్పకుండా గుర్తు చేస్ కాల్ చాలా మిస్ అవుతుంది అందరినీ
అవును కరెక్ట్
ఇంకా మరి మన క్లాస్ అబ్బాయిలు ఇంటి అసలు వాళ్ళు ఉన్నారు లేరు కూడాద లేదు ఏం జెస్తున్నారు ఏమేం చే న్నార అసలు పెల్లయింద జాబ్ జేస్తున్నారా సెటిల్ అయ్యారా ఏమైనా తెలుసా నీకు
నాకు అంతగా ఏం తెలిదు కానీ ఆ కొంచెం కాలం ముందు చేతన్ పాటలు అనే ఒక అబ్బాయి ఉండే గుర్తుండ తనకి ఎన్సిసి లో వచ్చింది అంటడి ఆ
అవునా అసలు ఏం చదువుడు గానీ అల ఎలా వచ్చిందోతననికి జాబ్ అంత పెద్ద కంపెనీలో
అదే కదా అసలు దాన్నే అదృష్టం అని అంటారు
అవును రాస్పెట్టి ఉండాలి
అంతే ఉంటాయి
ఇంకేంటి మరి విశేషాలు
ఇంకా ఏం లేదు చెప్పాలి అ మ
ఇంకా ఉద్యోగం ఏమైనా చేస్తున్నావాను
ఇప్పుడైతే ఖాళీగానే ఉన్నాను మా ఇంట్లో ఉద్యోగానికి పంపిస్తలేడు పెళ్లి సంబంధాలు ఒకటే చూస్తున్నారు వాళ్ళ బరువు బాధ్యతని అప్పగించాలి అని చూస్తున్నారు
పెద్ద కష్టమే వచ్చి పడినట్టుందిగా
నేను చదువుకుంటాను అంటే కూడా నన్ను వద్దు అంటున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత చదువుకో అని అంటున్నారు
వాళ్ళకి చెప్పేసేగా పెళ్ళ అయ్యాక చదువుకోవడం కుదరదు ఇంకా కొంచెం టైం ఇవ్వండి అని చెప్పు సద్ది చెప్పు వాళ్ళకి వింటారేమో
అవును చెప్తున్నాాలే నువ్వు కూడా ఒకసారి మాట్లాడు నీతో మాట్లాడిస్తాను మా పేరెంట్స్ కి
ఓకే ఓకే మాట్లాడతా అంకుల్తో ఓకే బానే మాట్లాడతారు ఆంటీ కూడా బానే మాట్లాడుతుంది నేను చెప్పే విధంగా చెప్తాను నువ్వు చెప్పే విధంగా చెప్పు లాస్ట్కి వాళ్ళు ఏదో ఒకటి ఫిక్స్ అవు తారు
నీకు గుర్తున్నారా మా అమ్మ నాన్న
హ గుర్ తున్నారు వాళ్ళని ఎలా మర్చిపోతాను చాలా స్పెషల్ ఓకే మరి ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నారు మళ్ళీ చేస్తా ఓకేనా బాయ్ బాయ్